వి ఎక్కడ నాయనో
బే హాటల్ ఫస్ట్ ప్లేస్ అది ఇచ్చే టైంలో ఇయాల అంతే హాయిగా
అవసరం కోసం
ఆ ముచ్చట ఆ పేరు రావ ఆ ఏంటే ఆ వర్డ్ రావద్దు
ఆహా ఓకే ఓకే
ఆ
ఉహు ఏమో ఇగ అందరు అయిపోయినాక వాళ్ళు
ఏది చెప్పలేదు ఆదిత్య కిందటి ఫస్ట్ కావచ్చుగా
ఫస్ట్ అసలే రావ్ ఇంకా
ఎందుకు రారు అందుకో రలేదు ఎవ్వరంటే ఇగ
అవును చెప్పు నాకు అర్ అర్ధమయ్యటట్టు చెప్పాలి నువు
ఎవ్వాలంటే నువ్వు ఇచ్చే ప్రయాటి ఎవ్వరికి ఇచ్చే ప్రియాతి ఎవర ఏమన్నా ఎట్లు ఉన్నా ఎవరు లెక్కపెట్టే ఇంకా కప్ప
ఆ గంతే ఇప్పుడు మనం ఆమెనే ఇప్పుడు నెన్ అమెను తక్ తక్కువసలే చూడను ఇప్పుడు నిన్నే ఎట్లా చూతానో ఆమెను కొంచెం తక్కువ చూస్తా గంతే
అంటే నీకు నా ఉ చెప్పు
నువ్వు పక్కన ఉండి ఆమె పక్కన ఉండి నీ కాడికే వత్త కదా ఆమె కాడికి ఎందుకు పోతారు
ఉ ఆఖరికి కింద పడితే తడమింట్ల ఆమె కాడికి పోతారు
పెళ్ళాం అయినా కానీ ఏదైనా కానీ నీ కాడికే వత్తా నేను
ఉ అది నువ్వు మీ మమ్మీ తర్వాత నాకు ఇచ్చిత్ కాదు అది అది మ మమ్మీ పి మమ్మీ ప్లేస్ లో నాకు ఇచ్చేట్ కాదు అది
ఆ ఆ గంతే
ఈ బాండిగ్ వేరుంటది ఆ బాండిగ్ వేరుంటది అది గుర్తు పెట్టుకో దన్ ఇంట్లో ఆ బాండింగ్ వేరు దీంట్లో ఈ బాండింగ్ వేరు నే ఇంట్లో చూసినా నన్ను వదలలేక చూసావ్ వాళ్ల వాళ్ల లెక్క మమ్మల్ చూడు మమ్మలెక్క వాళ్లని చూడు
ఉమ్ హు
అంతేనా తయగుర్ తే స్టోరీ మెన్షన్ చేసింది దానికి ప్యూజ్లు లైక్ ఎగిరిపోయినే
ఎవ్వరూ
సాయి స్టోరీ
సాయి
సాయి ఆ స్టోరీ ఎట్టి విషయము పెట్టి మెన్షన్ చెసిందు మేమిద్దరం దిగింది యూనిఫామ్
మెన్షన్ చేసిండా వాడు
నా
ఎందుకు
మేమిద్దరం హాస్పిటలో దిగినీ
ఏం మంచూగున్నదానా ఫోటో
ఏ ఫోటో
నీ అసల్ నుగిన ఫోటో ఎప్పుడన్నా ది దిగినవా అక్క
నువ్వు దిగు సాయి హాస్పిటల్ కి వచ్చినప్పుడు దిగలేదు దిగినవ్ ఇప్పుడు నా స్ ప్రొఫైల్ అదే ఉంటది
నీర్ నీ నన్ను నీ ఫోన్ నా ఫోన్ కా
ఆ నువ్వు నాక్ ఫోన్ చే నువ్వు నిన్న ఫోన్ చేసిన అదే ఉంటది
కాట ఏమన్నా దిగొచ్చు మేబి
ఆటో స్టాండ్ పెట్టి నువ్వు ఎక్కించుకునే గా
ఏ కాటమే మనకి మొన్ ఆహా కాటమే పండగ కాదు ఈ ఈ సాది ఈసారి తీ వచ్చులే ఇక సారి నువ్వు బక్కగా మంచి ఉండవు
అప్పు ప్రతిసారి ఏదో ఒకటి ఇళ్లది కాదు కూడా
ఇప్పుడు ఏదన్నా పండుగ అయితే మంచిగా దిగొచ్చులే
ఏం లేవ్ నథింగ్ మొత్తం వస్తది కదా నీకి ఇంకేం లేదు కదా ఏముంది ఏమన్నా ఉంటే మమ్మీ చీరలు ఉంటే మాదక్క చీరలు ఉంటే అమ్మమ్మ చీరలు ఉంటాయి
నీకు అన్ని సారీస్ వస్తన్నాయిగా
ఆ ఎన్నత్తే అందరి కుట్లు ఇప్పించుకొని
హు మంచి ఉండది నీదే తెలుసా
కుట్టేసుకోవడం కూడా
హు చెప్పు ఇగ
కుట్లేపిచ్చుకోవడం వేసుకోవడం
జరిగితే ఎప్పుడైనా నాది చేసింది ప్రతిదీ కొనాలంటే అదే ఇంతవరకి ఇ నమ్ముతూ నమ్మే దానివా ఈ నెల మొత్ త్తం నా జేబులో రూపాయి లేకుండా నడిపించిన తెలుసా
అర్థం కాలే
చేతుల రూపాయి లేకున్నా నడిపించిన అంటే జీతం పైసలు రూపాయి వాడకుండా ఆ టెన్ థౌసండ్ల థౌసండ్ కట్ అయితయా నైన్ ఒత్తయి నైన్ లో ఎయిట్ ట్ అమ్మమ్మ కిత్త ఆ అవిత్త అవ్విచ్చినంక ఆ పండుమిర్చి కొరివి పచ్చడి పెడతరు కదా దానికా ఇవి ఐదొందలో ఆరొందలు అయిపోయినయి
ఆహా
అంతకుముందు రెండు ఉండే మమ్మీ ఫోన్ చేసి కట్టాలా హైబ్రిడ్ కొనుక్కొని చేయమంది
ఆ
కతం చేసిన నా దగ్గర రపాయ లేదు ఇరవై రూపాయలు తప్పిచ్చి ఏం లేవు
అవ్వా
అట్ల మీదొచ్చిన పైసలతోటి ఇయ్యాల దాక నెట్టుకుంట వచ్చిన
ఉహ్మ్ గ్రేట్ ఏ
ఇం స్టిల్ ఇంక నా దగ్గర టూ హండ్రెడ్ బ్యాలెన్స్ ఉంచుకున్న
అర్ధం కాలే
అది నా వాడకం
ఆహా అదే
తెలుసా
ఇంక తిన్లే అన్నం నువ్వు?
తిన్నా రాగానే తిన్నా డ్యూటీ కి పోతనని చెప్పి ఇటోచ్చినా డాబా ఎక్కినా
ఉమ్
ఉమ్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడిన అయిపోయింది
అత్తయి ఇది తప్పుగాని చదువు మొత్తం ఇక్కడదాక వచ్చింది సమస్తం వాళ్ళది
తప్పు గాని చదువు చూస్తే షాక్ షాక్ అయితవు నువ్వు
ఆ ఓకే నాకు అర్థమైంది కాని వాడొక్కటే వాడొక్కడు మంచిగ ఉంటే కాదు కదా అందరు మంచిగ ఉండాలె కదా దా
ఆ అంటే తప్పుగాడు తప్పుగాడు ఇప్పుడు బువన చెప్పి ఏం చెత్తది ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి ఒచ్చినంక అర్థమయితది అమ్మగారి కథ
మొన్న ఒచ్చినప్పుడు కొట్టిన కదా ఘోరంగా కొట్టిన
బవననా అయినా మళ్ళ దానికి నువ్వంటేనే ఇష్టం
నీ నీకాడీకి వచ్చి ఏమన్న చెప్పిందా
నాకేం చెప్పలేదు
నువ్వు అమ్మకు చెప్పినవనుకో నెక్స్ట్ రోజు ఉండనే ఉండవు అని చెప్పినా
ఆ ఇగ సాయికేమో తప్పుగాడు తప్పు కావాలి
ఆ
భువనకేమో నువ్వు కావాలి అప్పటికది చేయి మామా మామా అని
ఏ వాడు నాకాడికి చిచ్చి చిచ్చి అనుకుంట వత్తాండు చైర్ తే
కాదు ఈ ఇన్స్టా ఓపెన్ చెత్తే నా రీల్ ఓపెన్ అయిందనుకో కో అవవింటి కావాడు అవ్తలేవ్ అమ్మా పిచ్చి పిచ్చి అమ్మా పిచ్చి
ఏ రీలు
ఒకటుంటది కదా తిరుపతిలో దిగిన ఫొటోసు నెక్స్ట్ నువ్వొత్తావ్ అని తెలుసు వాడికి తిరుపతిలో దిగిన ఫొటోస్ రిల్ పెట్టామ్ చుసావా
ఆ తెలుసు తెలుసు ఆ
నువ్వు నేను దిగింది మమ్మీ నేను దిగింది పొట్టి నేను దిగింది
అవునా హూ హ
మామూలు షాక్ కాద్ అసలు
అబ్బో వాడు స్కూల్ కి పోవట్లే ఇంటికానే వాడు
ఎన్ని రోజులు తిప్పినామో హాస్పిటల్‌కి ఎన్ని సంవత్సరాలు వాడికి రెండున్నర
అంతే
పసరు పాచ్చగా ఎరిగిండు మల్ల బాట
తప్పుగా బొ బొ బోనాగా స్కూల్‌కి పోతాళు
ఆ ఇంకా అంగన్వాడికి పంపించే ఎజ్ కూడా రాలేవాడికి
తప్పే ఎక్లాస్ ఇప్పుడు
ఫస్ట్ సిక్స్ ఇయర్స్ నిండ లేదు ఫస్ట్ క్లాస్సు
తక్కువనా ఎక్కువనా
తక్కువ
తక్కువనా
హ్మ్ సిక్స్ నిండాలి ఇప్పుడు ఈ ఓచ్చే జూన్ కి ఫస్ట్ క్లాస్ పట్టాలే అది ఎల్కేజీ ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ చదివింది
అ
ఎల్కేజీ అయినంక కతం ఫైవ్ మంత్స్ చదివింది ఫోర్ ఫోర్ మంత్స్ చదివి జనవరి ఫిబ్రవరి మా మార్చ్ ఏప్రిల్ గంతే ట్యూషన్ కి పంపించిన కొంచం పిక్ అయింది మంచిగా ఇంటికాడ నేర్పించిన
ఉమ్
తీసుకొపోయి సక్కగా యూకేజీ లో ఏసిన జిదేవిని ఫస్ట్ క్లాస్‌కి ఏసిన బై ఇన్స్టాల్ నుంచి కూడా ఏం ఫస్ట్ క్లాస్ లో బాంటాది ఎండాకాలం మంచిగా రుద్దినా మంచిగా చదువుకుంది మర్చిపోలేదు గుర్తు చేసినా ఇట్లా టూ టేబుల్ కాని నెంబర్ నేమ్ అని అలన్నీ దానికి ఎంత వరకు వచ్చో అన్ని మర్చిపోకుండా అన్ని చేసినా సక్కగా పోయి ఫిస్ట్ లో కూర్చుంది అదే కంటిన్యూ అయితుంది ఇగ
ఏంలా మేం మేంగూడా ఆడికొస్తే మేము కూడా చెప్తాన్నా అత్తలో బుత్తరో
ఇప్పుడు గుసబెట్టి చెప్పేదేందుకు నీకు వీడియో పంపిస్తా ఆగు నెట్ గా టెతోదాన స్పెల్లింగ్సు అదే త్రిపురని దీని పక్క పక్క నుంచి అడిగితే రెండు ఎన్ని కాదు ఒక నాలుగే స్పెల్లింగ్ సు ను జెప్పు తప్పు అనంగానే ఇదేమో ఆగట్లేదు ఏంటది మోసం మర్రకుండా చెప్తుంది దబ్బ దబ్బ అడుగుతాంటే
అవునా మ్
సరే మామూలు షాక్ కాదు నేనైతే
రేపో ఎల్లుండో వస్తాయి కావచ్చు మా
దా ఇపు హాలీడేసే కదా వచ్చి మాడు రోజులు ఉంటే మంచి